హలో
హలో చెప్పే ఏ చెత్తానవ్ తిన్నావా అవునా నిన్న పొయినవ్ నిన్న పోలే కదా ఇయాలెందుకు పొయినవ్ మరి కాలేజీకి
ఆమ్.... నిన్న పోలే మొన్న కూడా పోలే ఇ రోజు పో పోకుంటూ కూడా అవుతా నను ఫైనల్ ఇగ ఏమో ఇగ బోర్ కోడ్ మొత్తందష్టట్ వళ అడ
అవున మీకు మీ ఫ్రెండ్ ఇంటికి పోయిందన్నవ్ అచ్ వచ్చిందా
ఆ నిన్న పోయింది కళ్ళు తిరిగి పడ్డదట నిన్ను బస్సుల
మా
కల్లుతిరిగినాయ్ గ తిన్ లేదు తినమన్న కూడా తినలేదు పోయేటప్పుడు కూడా తినమన్న అయినా ఇడు
ఏ కళ్లు తిరిగి పడితే మరి ఎవరు లేపిన్ లట ఆమెని
కలనే అడిగిన్దట ఎప్పుడెవరిని ఏం అడగలే నేను వాటర్ అడిగిన ఆ అంకుల్ని అని అన్నది వాటర్ అడిగితే ఆ అంకుల్ బస్ అంతా అడిగిందట బస్ అంతా అడిగినా కూడా ఎవరి దగ్గ కేరళతోట
అయి
ఇ ఇంకోసేపుయితే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయి వర్దన్ పెట్టి స్టేజ్కి కొత్తా అని చెప్పింది ఆ టై లో ఇక ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా సచ్చిపోతా అనుకున్నాం అటుగా
వా తని ఓతా అయిపోవదా
దా నేనంటే ప్లేట్లు వేసుకున్నా తినబుద్ధది కాలేదు పడేసిన ఇ కడుపు నిండా నిళ్ళదయినా అంటారు అదేశ్
ఉ న ఎలాతేనే మనసలాయింద
ది అన్ని నీళ్ళు అవుతాయి
ఆ ఆయితు అది మరి చాదింద ఆనేదదు అ
గౌరవమందటి
ఏం టిఫిన్ పెట్టి
పూ పలం ఎగ్ రైస్ టమాటో రైస్ మూడు వెట్ట తలు మూడు వేస్తే పెట్టుకుడు
మూడు వేస్కోపోయిను ప్లేట్లా తోటి తోటి మంచి ఉంటది
అయితే జోక్ ఎంటటె తెలుసా
ఆ
ఎడవడ్డ తర్వాతకి ఇక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వరదన ప ఇట్లా దిగిన తర్వాతకి ఇక దిగిలుదట ఇవి కూడా ఇట్లా గ్యాస్ లాగా ఇట్లా బయటకిస్తతే పోతుందట ఇక పలిసుకొచ్చినట్టు అట్లాం లు స్ప్రైట్గానిచ్చిందట స్ప్రైట్గానిచ్చిందట్ట ఇక తాగిందట తాగి మొత్తం తాగనాక కొసపో అయినాక ఏ ఊరు మీది ఎక్కడ ఉంటావు అవన్నీ అడిగందట ఏం చదువుతాను అంటే ఏం చేస్తాను అంటే చదువుకుంటా అని చెప్తుందట మీరేమి చేతరంకుల్ అని అడిగింద జాతకాలు చెప్తా మడ ట్యాంకులు ఇక భయం అయిందట్టుగా
గసంటలు ఉండనే ఉండద్దు బస్సులల్ అంత
తను మంచిగానే అయితుది అదిదనే ఏదిద పిన్నట
అమ ఇంకెంది ఆగల్ శివ ఆయా మాగనే ఆగల్
ఆ ఓ
చ్చయా
దంటికియిందట సర్ప్రైజ్ ఇచ్చిందట్ట ఎవరికి చెప్పలేదట వస్తాను అని
చెప్పలేదా
ఎవరికి చెప్పలేదటా ఈ పోయివాళ్ళ అల్లుడును వాళ్ళకి కోడలు తోను ఆడుకున్నదట
అంచూ కోరగాల్ తను ఆడుకోనికే వెయిందరా
ఊ పోయి స్టేటస్ పెట్టింది గా వాళ్ళతో ను ఆడుకో డానికి పోయింది మొదటి అడుకునందటా వాళ్ళ తమ్మున్ని ఎంత తిట్టినా చదువుతలేడట చదవమని
ఆ
చదువు వస్తాది నాకు నేను చదువా చదవాలంటాన్నదట ఎన్ని తిట్టిన కూడా చదుతలేడట రిజల్ట్ వచ్చినంక ఏం చెప్తా వాని పని అంటాంది నాతోనీ
బాయ్స్ గట్లానే ఉంట
ఉమ్ ఇగ తిన్నావా అం అంటే ఆలుగడ్డ కూర ఇంతసేపెలా చేసినా బ్రష్ చేయలే ఇంకా అన్నది
ఆ
ఏం కూర అంటే మా మమ్మీని ఆలుగడ్డ ఫ్రై చేయమన్నా కానీ మా డాడీ కానీ నీలు తింటాడు అని వాళ్ళ దేని దిగుతాంది తక్కువడ కాదు కూడాేడైతాంది ఇంకా ఒక మొత్తం వాళ్ళ డాడీ కోసం సపరేట్ సపరేట్ కూర వండింది అంట
అబ్బాయి మ పాతనమ్మ కోసం అవునా
ఈ ఇయాలా సాయంత్రం మొత్తం తానే ఎతున్నాన్నారు
ఊ హూ మళ్లీ సాయంత్రం వ మల్ల రెండు రోజులైతే మల్లి ఇంటికి పోవుడే ఆ ఓకే ఓకే
అందుకే వత్తా అన్నది మరి ఉయ్ ఉండడానికి ఏంది అంత అర్జెంట్ ఇంకా ఆగమాగం పోయినాం అంట అసలు నా వల్ల కాలేదు ఇల్లు చూ రిలేషన్ చేసేటప్పుడే నా వల్ల కాలేదు మామ్మని చూడాలనిపించింది ఎట్లనైనా అందుకేపోయినా అని అంటుంది హ
అ ఇంకా
చెప్పాలి ఇయలొతది కావచ్చిగా
అలా అతది నికెమన ఎతది ఇగ తిని తాగు బరలక్క
కేరళ మీ చిలవారిని తింటంది ఇది కావల్సినవివన్నీ వేసుకొని తినత్తది వ చిింటకాాల
ఆ ఇంకా
చెప్పాలి
అ అాల కాలేజ
బామ అయితే ఎలా అక్కడ ఒక చెల్ల కన పడ్డది సార్ నడారా అని అడిగినాం ఆ చెల్లని ఆ ఉన్న ఉన్నడనే ఆ చెల్లె సా ఆటుకు నిీళబడితే నేను తొందర తొందర ఉరికొచ్చిన ఇంకా మా ఇద్దరు ఫ్రెంస్ కూడా నా ఎనకరుచ్చ ఇలి
హ్హ్హ్ అవునా చార్జ అయిపో ఒకసారి
వామ్మో సూతడు అనుకున్న సూతే ఘోరంగా తిడతడిగ
అట్ నుంచిలా అటే పంపించా నిన్ను
ఉ నిన్న నిన్నన్న కోచింగ్ కు పోలేదా ఎందు నిన్ననే లాస్ట్ అని చెప్పింది క మీ బ్యాచ్
ఆ మాకు రేపు రేపు లాస్ట్ అట రేపు ఎగ్జామ్ ఉన్నాదట
ఆ ఇంకేదో ఇండస్ట్రీ యల్ విజిట్
నిన్న నిన్న ఇండస్ట్రీ ఎలా ఇజ తాలలా గెస్ట్ల వచ్చ రా తర్వాత
ఊహ్మ్
రేపల్ జా పెడతుద ఏ ఫోన్ రేపే పోతే ఎగ్జామ్ ఇ రైప పోతా జంపి
ఇలవో వయితే
పోను అదిపోయి ఏం చేసింది స ఆ మ త
అవును అసార త లేనిగా ఆమె ఘోరంగా సోది వెడత్
గోరంగ సోళ ఇడుతు ఆ సపడెకంద బ పోయి ఎక్జామ్ రా ఆసత్తతే ఆయి అమెమె సర్టిఫికెట్ ఇ అని అ చేతులు ఏం లేదు సర్టిఫికేట్ ఇస్త అన్ని ఇస్తాం అట్లా భయపట్టిస్తాంది
ఇంత దూరం వచ్చినాక సర్టిఫికెట్ ఇవ్వకపోతే వాళ్ళకే లాసు ఖచ్చితంగా ఇయ్యాలి అబ్బా రానోళ్ళకే అటెండెన్స్ ఏసి మరి సర్టిఫికెట్ ఇత్తల్
ఆ ఆయి అ నవేను ఊక ఓతా మె బబ ఎక్కు ఎద్దా
మన తెలివదన
ఆ అవున కానీ మనకు అన్న తెలుసు
సోది వ అట్ సమఖతను
ఇంకా మీ ఇంకొద్ది వస్తాండి ఏ క్లాసు ఆ పో తామటి జోక్ ఉంటాంది ఊకే ఫోన్ లో సుతుది ఎతాన్నామే కథ పాత ఎతాను
ఇంపార్టెంట్ ఇరవయొక్క ఒక ఇవై ఒకషని చెప్పింది సెకండ్ దాంట్లో సెకండ్ దాంట్లో ముప్పయో నల వేపులు
వా ఉన్న అన్ని చెప్పి బు కంత
ఆ మొన్న అన్ని రాపచ్చింది మరి పేపర్ల వరకు ఇచ్చిందో తెలివదు ఫోటోలు తీసి గ్రూప్ లో పెట్టమ అన్నది ఒక ఎలక్షన్ తీయంగానే ఇక వేరేటోళ్ళు తీసుకున్నారు పేపర్లు
ఆహా
ఫస్ట్ ఇ కలక్షన్ వేసుకున్న తర్వాతక వేరేటలో అడగొచ్చాను కున్నాం
ఒకలేచ నన్ను నేర్చుకున్నా ఉన్నారు
నొక్కాల సల్ల ఐదో అర నల కున్నదంత
అగానిన ఇత్తలానే ఎవళ్ళన్న అసలు
ఏం చేద్దా ఏం చెప్పది అవిడ పోయిన సారి మేడం ఉత్సవ వసుకునేట ఒక కొ
మ గోరంరా గోరం మ సచ్చేది మరిప్పుడు
ఆ గోరంగ బేరిచ్చది
ఆ అన్ని ఫ్యామిలాలు ఇట్లా అన్నా
అ
ఏమ సౌండత్తన్న నీ కనీ ఏడన్నా
గ పోరగల్లఒరుతల్లు
ఎంత గర్ గరతంది చి అంత
ఒకటే ఒరుడు ఇప్పుడు రెండు పీరియడ్లు లెజర్ మకుచ్చం
అవునా స్టాచర్ వద్దానా మీకు
ఆ వచ్చి నిన్న వ చిన్న రాలే తెలివదు
ఆ ఉమ్ వన్ అయితే పోట్ పొట్టు కొట్టాలి ఈ రూమ్ లేసి
ఎల్ప్పుడి తడ వైకా
ఆడ్ ఇంకా ఇంకా పెల్ళ్ చేసుకుంటడ మూసులోడు ఐతండు
ఉ
ఎల్ నేస్కోడ ఎ నేస్కో ఊకె ఊకె స్టోరిల్ నత గమ్మత్ వెడతడ స్టోరిల్ అయితే
ఈ
దోరమన పత వెసిట్ట్
ఏందో ఏమో
ఆ ఆ సరేనే ఆ బాయ్